హలో హలో ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
ఆ వినిపిస్తుంది అండి
తిన్నారా
ఆ తిన్నాం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగనే పడుకోనున్నాం
ఆహా నేను కూడా లేదు నేన్ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్లి వచ్చిన మ్యారేజ్ ఉండే
అవున
ఆ అక్కడ తినేసి వచ్చిన అన్నట్టు
మ్యారేజ్లు ఉన్నాయా అండి ఇంకా
ఆ ఉన్నాయి మొన్న ఒకటి అయింది మళ్ళ ఈ రోజు ఉంది
అవునా అండి
ఇప్పుడు మ్యారే ఎట్ల అంటే ఫైవ్ డేస్ మెహందీ ఫంక్షన్ అంటే మెహందీకి ఒక ఒకటి సంగీతు ఫంక్షన్ ఒకటి మళ్ళా హల్దీ ఫంక్షన్ ఒకటి పెళ్ళి మళ్ళీ రిసెప్షన్ ఫైవ్ డేస్ అట్ల వన్ వీక్ ఉంటుంది
అవును పైసలు ఎక్కువ ఉన్న వొళ్ళు అట్లనే చేసుకుంటారండి
పైసల్ అని కాదు గాని పైసలు ఉన్నా లేకున్నా ఒకరిని చూసి ఒకరి అప్పు చేసి మరీ చేస్తున్నారు
అదే కదా ఇంతకు ముందు కూడ పాతకాలంలో అట్లనే చేసేటోళ్ల
పాతకాలంలో ఏం అట్ల లేకుండే కదా
అట్ల ఉండే అంటారు కొందరు అయితే మరి
ఏమో మరి ఇప్పుడు ఇట్ల కొత్తగా ట్రెండ్ అయితుంది అని తెలిసింది ఆ
దెగ్గరే న పెళ్లి
ఆ దగ్గరే మీ వైపు ఎట్ల ఎట్ల ఫైవ్ డేస్ చేస్తారా పెళ్ళి
అ లేదు మాక్సిమం త్రీ డేస్
ఆహా హిందూ హిందూ హిందూవేన మ్యారేజస్
ఆ హిందూవే చేస్తారండి ఎక్కువ అయితే
అవునా మా వైపు
ఎక్కువ చేయరా అన్నట్టు తక్కవ
ఉమ్ మ్యారేజ్ లో అంత ఎట్ల అంటే అంబేద్కర్ అండ్ బుద్ధునివి ఫొటోస్ పెట్టి కాండిల్స్ పెట్టి చేస్తరు బావుంటది అట్లా కూడ కానీ ఇగ పూజారి ఉండరు
అవున నేను కూడ చూసిన అండి అట్లా
అ అవునా మరి పూజారి కాకుండ చెప్తారు మరి
పూజారి కాకుండ పెద్ద మనిషి ఉంటారు పెద్ద మనిషి చేస్తారు ఇగ
అవునా అంటే ఇంటికి పెద్దన
ఇంటికి కాదు ఇగ కులానికి ఇగ ఉంటారు కద వాళకు పెద్ద ఉంటారు వాళ్ళు చేస్తారు
ఉమ్ మరి ముహూర్తం ఉంటాయా మరి కరెక్ట్ ఈ టైం కి ఏ తాళి కట్టాలి అన్నట్టు
ఉంటది అండి
అంటే ఇది ఆ పెద్ద మనిషి పెట్టిన ముహూర్తమ లేకపోతే మనం గుడిలో చూసిన ముహూర్తమా
లేదు ఈ ఇప్పుడు పంతులుని అడుగుడే
ఆహా కానీ ఆ టైంకి ఇగ జారిపిస్తరు
ఆ జరిపిస్తారండి
జీలకర బెల్లం ఉంటద మరి
ఆ ఉండదండి
ఉండదా
ఓన్లీ అది హిందు ఉంటది
ఆహా
ఆ
ఓన్లీ ఇది ఎట్ల మరి వచ్చి తాళి కడతారా
ఆ తాళి కట్టి మెట్టలు పెట్టుడు
ఆ
ఇగ తలంబ్రాలు ఎసుకుంటారు అంతే ఉంటాదండి ఇగ హిందూ పెళ్ళిలు అయితే అన్నీ ఉంటాయి అండి
విన్నను బుద్ధం శరణం గచ్చామి అని ఇట్లా వాడతారు పాడిన్రు మా వైపు
ఆ అవు పడతారు కదా
పాడతారా
ఆ
అంటే అది పెళ్ళికి వాడతారా ఎప్పుడైనా వాడతారా
ఎప్పుడైనా వాడచ్చ అది అంటే పెళ్ళికి కూడా వాడతారు చనిపోయిన కూడా వాడతారు
చనిపోయినా కూడానా అదే మంత్రం పెళ్లికి అదే మంత్రం చనిపోయితే కూడా వాడతారా
ఆ పాడతారు గాద
అవునా
ఆ
ఇది కూడా బాగుంటది అని ఇప్పుడు ఇక అందరూ హిందూ మ్యారేజెస్ చేసుకుంటురు కుండల ఆ అండి
అవును అది అది దాన్ని ఏమో అంటారుద మాయిలుపోల్లో ఏదో అంటారు కదా
బాయిలర్ పొడా
మైలాపోళ్ళు ఏదో అంటారు కదా అది కుండలలా తీస్కత్తారు చూడు
ఐరన్ కుండలా ఆహా అవును
అయి దాన్ని మైలపొల్లు ఏదో మైలపొల్లు కూడా అంటారండి ఇడా
ఐరన్ కుండల అని తెలుసు మరి నాకు
మైలపొల్లు కుండలు కూడా ఏదో అంటారు
పాలపోరక ఎస్తారా మరి మీ వైపు
ఆ ఆ ఎస్తారండి పచ్చని పందిరి
హ్మ్ పచ్చని పందిరా
ఆ
మనం పాలపొరుకా అంటాం ఇటు వైపు
ఆ మాకే పచ్చని పందిరి అంటాం ఉ
ఆ వెజ్ పెడతారా మరి నాన్ వెజ్ కూడానా
ఇక ఆల్మోస్ట్ వెజే పెడతారు ఇగ కొందరు నాన్ వెజ్ పెడతారు
అవును మా వైపు నేను విన్నా అయితే ఇట్లా బుద్ధి ద్ మ్యారేజ్ చేస్తే వెజ్ తినాలి నాన్ వెజ్ తినొద్దు అంటారు కాని కొందరు పెడతారు కొందరు బేట్టరు
ఇక ఇప్పుడు అందరుూ పెడతానండి నాన్ వెజ్ లేకుంటే పెళ్ళిళ్ళ గిళ్ళిళ్ళు అయిత లేవు కదా ఎక్కువ
ఉమ్ ఉమ్ బ్రాహ్మణ్స్ వాళ్ళ అయితే ఇగ పెట్టారు వైశ్యాసు వీళ్ళు
అవును
వాళ్ళది వెజ్ లోనే రకరకాల ఒక యాభై వంటలు ఉంటాయి
అవును అవి అన్ని తినబుద్ధి కాదండి అన్ని జ్యూష్ వరకే సగం కడుపు నిండుతది
అవును అన్ని వెరైటీస్ ఉంటాయి కదా
ఆహ్ మిర్చిలు గిర్చీలు జిలేబి కోమాటోల పెళ్ళికి కూడా మస్తు వెరైటీ చేస్తారండి
అవునవును
హ్మ్ ఓ అది ప్లేట్ నిండిపోతది అందులా ఏం తింటారండి
ఎం తినాలో కూడా అర్థం కాదు
ఆ అన్ని పెట్టుకుంట పోతారు తినడానికి ప్లేసే ఉండదు అసలు
ఆ ప్లేట్ నిండిపోతది వేస్ట్ అయితది కదా ఫుడ్డు కూడా
అవును అన్నిగానం వేస్తే ఒక్కసారి వేసుకుంటే అన్ ఆన్ల నే మిగిలిపోతాయి నాక్ తెలిసి
అవును మల్ల సెకెండ్ ట్రిప్కి ఎవర్వోరు
ఈ స్వీట్ తిన్నాంక ఇక అన్నం ఏడ తినబుద్ది అయితదండి తినబుది కాదు కదా
అవును
ఆ ప్లేట్ మొత్తం నింపుతాలాలు
హ్మ్ అవును
మాములుగా టూ త్రీ కర్రీస్ చేస్తే సరిపోద్ది హచ్ ఇగ
ఇంకా వాళ్ళ దాంట్లో అట్లనే చేస్తారులే
అవును మొత్తం స్వీట్స్ మిర్చి బజ్జీలు పకోడి అని
ట్టి నాన్ వెజ్ ఉండదు కాబట్టి ఇక వెరైటీ వెరైటీ చేయాలని చేస్తారు ఇగ
అవును నాన్ వెజ్ కన్నా వెజ్కే బాగా కర్సు అయితాయి అని
అవును పైసలు కూడా దీనికి ఎక్కువ కావాలే
ఆహ్ మనం అనుకుంటాం గాని నాన్ వెజ్కే తక్కువ అయితాయి ఓన్లీ మసాలాలు ఇగ చికెన్ అయితే కోడి కావాలే మటన్ అయితే మేకలు కావాలే
అవునవును
ఇప్పుడు వెజ్ల అంటే ఓ రకరకాల అంటే బాగా మనీ
ఇంకా అన్లా నెయ్యి వేసుడు ఆ జీడిపప్పు బాదం వీటికే మస్తు పైసలైతాయి
ఆ మనం అనుకుంటాం గాని నాన్ వెజ్ కన్నా వెజ్ కే బాగా రేటు ఎక్కువ పడ్తది
అవును అవును
కొందరు అనుకుంటారు ఇగ నాన్వెజ్ అంత గంతే పడ్తది గాని నాన్ వెజ్ పెడతారు కొందరు పెట్టెటోళ్లు
ఆహా అవును ఇప్పుడు ఇంకా మళ్ళా ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా జరుగుతున్నాయి ఆ కెమెరా మ్యాన్ వీళ్ళకి లక్షలక్షలియ్యాలి
ఆ లక్ష ఇప్పుడు వాళ్ళదే నడుస్తంది కదా
అవును మీరు చేపించుకున్నారా ప్రీ వెడ్డింగ్ షూట్
ఆ మామూలుగా తీప్పించుకున్నా అండి నేను
అవునా కానీ ఇప్పుడు నేను పేపర్ లో చదివిన ఇంకా చాలా మందిని కూడా అబ్జర్వ్ చేస్తున్నా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయనికి ఇంకా గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకోనీకి ఫైవ్ డేస్ వన్ వీక్ ఇట్లన్నీ చేసుకుంటాం కదా ఇట్ల చేసుకున్నప్పుడు ఫుళ్ళు ఎన్నో ఒక ఇరవై ఇరవై కూడ తక్కువనే గనీ ఒక ఎక్కువ బాగా కోటిశ్వర్లు అయితే ఒక ముప్పై నలభై యాభై లక్షలు గూడ ఒడుస్ ఆ యాభై లక్షలు ఒడిసే బదులు అంత ఒడుస్తయి అట్ ట్లా గాకుండా ఎట్ల ఈ పైసలు ఒడుస్తయి వేస్ట్ అయితయి ఇంక మనం ఎంత ఇలా చేసుకుంటున్నమని చూపెట్టే బదులు ఆ పైసల్ని అంత వాళ్ళు టూర్ కి వెళ్ళడానికి గ్గాని లేకపోతే అవే మనీ వాళ్ళ నేమ్స్ మ్స్ మీద బ్యాంక్ లో డిపాజిట్ జేషి నార్మల్ గా మ్యారేజ్ చేసుకుంటున్నరన్నట్టు కొంత్ త మందిని పిలిచి అందరికి అంత గ్రాండ్ గా ఎందుకు
ఇప్పుడూ ఆ ఫైవ్ డేస్ చేసుకున్నా గదే మ్యారేజ్ ఆ వన్ డే జేస్ కున్న గదే మ్యారేజ్ గదా ఇక్కడ తేడా ఏంటంటే మనీ
ఆ అవును
ఆ కొందరేంది హల్ది ఫంక్షన్ అని సంగీత్ అని వేరు వేరు అయన్నీ చేస్తరుగా అండి
అ అవును ఇంత ఖర్చు చేసే బదులు అదే పైసలు మళ్ళ ఫ్యూచర్ ల ఎప్పుడైనా బనికస్తయ్ ఎప్పుడు ఎట్లాంటి అవసరం వస్తదో తెలియదు సో అట్లా దాసి పెట్టుకుంటే ఏం గాదు అందరికి ఆ ఎవరు చేస్తున్నరని మనం అట్ల జేస్తే అది కరెక్ట్ గాదు నాకు తెలిస్ అంటే పైసలుంటే చేసుకోవచ్చు గని అప్పు చేసి మరి
చేసుకోవా మనం ఉన్నంతలనే మనం జేసుకుంటే సరిపోతదండి ఏవల్లో ఏదో జెష్ ల్లని మనం గూడా అంత చేద్దామనుకుంటే అప్పు బాగా పెరిగిపోద్ది కదా
ఆ అ తర్వాత గట్టాల్సింది కూడ మనమే, ఎవరూ అచ్చి చూసినోళ్ళెం గట్టరు
ఎవరు జూడరు ఆళ్ళు పెళ్ళికచ్చినోళ్ళు పెళ్ళికు వస్తరు ఏదో తింటరు ఏదో పెట్టే ఆల్ది పెట్టి ఎళ్ళిపోతరు గా అండి
ఆ
తర్వాత బాధపడేది మనమే గా చేసుకున్నవాళ్ళు అంత అప్పు దెచ్చి ఇయన్ని ఎందుకు కనీ ఏదో మనం ఉన్నంత ఉంటే సరిపోద్ది
ఆ పెద్ద పెద్ద స్క్రీన్ లు ఆ ఫంక్షన్ హళ్లల్లో డ్రోన్లు డ్రోన్ షూట్లు
మొత్తం అయ్యి పైసలు ఎక్కువున్నోళ్ళిగా స్వీట్ మెమోరీస్ కోసం ఆళ్ళు దీస్
ఇగ మెమోరీస్ ఉండాలే ఉండాలే అనుకుంటరు గని తర్వాత మనది మనం గూడ జేసుకోవచ్చు గని
అవును ఇప్పుడు వాళ్ళన్ జూసి మొత్తం మీద ఆ వాళ్ళన్ జూషి లేనోడు గూడ నేను గూడా అట్లనే జేసుకోవాలే అప్ ప్పో సప్పో జేషి ఉన్న భూమినో గీమినో బంగారం అమ్మి అట్ల జేసుకుంటుండ్రు అట్ల బాగా మంది చేసుకున్నరు గూడ
ఉమ్ అవును ఈ మధ్య అట్లనే జరుగుతుంది
బాగ ఇట్లనే జరిగిపోతుంది అంతా
అదే పైసలూ ఏ అనాధ ఆశ్రమం కైనా ఇచ్చుడైనా లేక్పోతే పేదవాళ్ళకు పంచుడైనా
అదే ఇంకా బెస్ట్
పుణ్యం గూడత్ పోయిద్ది
అవును ఇప్పుడు ఇ అన్ని ఇట్లనే చేస్తాన్రు ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇవన్నీ ఇక పైసలు మా పెళ్ళిరోజా అండి
అవునా
నా పెళ్లి రోజు అయిపోయిందిగా అండి
అయ్యే అయిపోయిందా
ఆ
ఉ అవునా ఓకే ఓకే
ఆ
నేను ఈరోజేమో అనుకున్నా
ఏ లేదండి
కాదా
ఆ కా
సరే అండి మరి ఉంటాను
ఆ సరే అండి మరి
ఆ బాయ్